హలో ఆ హలో హలో ఏం చేత్తానవే కాలి నేను తింటాన్నా
ఏం తింటన్నవే బర్రె లెక్క
కారా ఉమ్
మీ దోస్తులు లేరా నువ్ ఒక్కామె తింటానవా
ఒక ఫ్రెండ్ పోయింది ఇంకో ఫ్రెండ్ ఉంది
ఎందుకు పొయిందే ఒక ఫ్రెండ్
వాళ్ళ ఇంటికీ పోయింది
ఏమయింది జ్వరం వచ్చిందా బాగా ఆమెకి
జ్వరం రాలేగాని ఇంటి మీద బెంగా అందుకే పోయింది తొందర తొందర వచ్చి.
ఐదు ఆరు రోజులు అయితే పోవుడేనా ఇంటికి
ఆ ఆమెకు అదే పని ఊకె
వచ్చిందీ బట్టలు సదురుకుంటాంది నేను ఇంటికి పోతా అని పోతాంది
మీరేం అనలేదా ఆద్దు అనీ
మేమేమీ దాని ఇష్టమిగా అనుకున్నాం పోనాని. మళ్ళా రేపు ఓత్తదట రేపు సాయంత్రం ఆ
ఇంకో ఫ్రెండ్ ఏం చేత్తాంది
తింటాంది నాతోనె
బర్రెల్లెక్క తిను మీదిద్దరు పాపం ఆమన్ ఇంటికి పంపించి మీరిద్దర్ తింటాల్ల
ఇ అమె ఇంటికాడ తింటాందట ఇంతసేప్ ఫోన్ చేత్తే బజ్జీల్ తింటాన అని చెప్తంది
తేమ్మనపోయినవ్ మరి బజ్జీలు
తెత్తది
ఏమైంది
హా
అట్ల మాట్లాడతనవ్ ఏమైంది నీకు
జరమొచ్చింది జలుబులేశింది
అయ్యో దావ్కానక్ వోయినవా మరి
ఆ
దవ్కానక్ వోయినవా
పోలె
ఎట్ల తక్కువైతది
మ్ ఏమో ఇగ
కాలేజ్క్పోలేదా ఇయ్యాలిగా
ఆ
కాలేజీక్ వోలేదా ఇయ్యాల నువ్
పోలే పోయినవా నువ్
నాక్ గుడా కొంచెం జరం ఒచ్చిందే పోబుద్దిగాలే పోదామని లేసి గనీ పోబుద్ధి గాలే అస్సలు ఆ
హాస్పటల్ వోయినవా మరి
లేదు పోలే గోలేసుకున్నా ఒకటి
తిన్నవా మరీ
ఆ తిన్న పోతున్న దోశ తచ్చింది మా దోస్తు
మ్ హ్ ఇంక మధ్యానం దిన్నవా
ఆ తిన్లే
ఏతుకు
పండుకున్నా తినబుద్ధిగాల్లే ఇగ ఒక అయన ఫోన్ చేసిండు ఆయనతోన్ మాట్లాడినకోసేపు తిట్టిండు ఎందుకు తింటలేవు తిను్పో సక్కగ్ వొయ్ అనుకుంటా కోసేపు ఒర్రిండు
ఆ
మరి అదే ఎంది అని నాక్ ఓపిక లేదు మాట్లాడే అంత అని ఇగ ఫోన్ కట్ జేష్నా పండుకున్న
నీక్ ఫోన్ ఎట్ల ఒచ్చింది మరి రీఛార్జ్ లేదో
హాస్పాట్ ఆన్ చేషీ ఆన్ చేషుంటే స్నాప్ ల ఫోన్ జేషిండు
ఆహా
అల్లల్లనే మాట్లాడుకున్నాం
ఎగ్జామ్ రేపట్నా
ఇయాల్నె రాశొచ్చిండట
ఏం ఎగ్జాం
పిజిక్సు
ఆ మ్ హ్ ఏ గ్రూప్ అయ్ న
ఎంపిసి
మ్ హ్ నెక్స్ట్ బీటక్కా ఇగ
ఎక్ బటేక్ అనుకుంటా
ఉ మీ ఇంటి పక్కనేనటగా వాళ్ళ ఇల్లు
మా ఇంటి పక్కన నేనే ఇగా అప్పుడెప్పుడు చూస్తాడు వాళ్ళ అన్నకి గూడా తెలుసు మా ఇద్దరిది
ఏమనడా మరి మీ అన్న తెలుసా మరి
ఆ మా అన్నకి తేలిస్తే నా బోక్కలు ఇరగోడ తాడు ఇప్పుడే
మీ అన్నకి చేప్పడా మరి వాళ్ళ అన్నిన్నా వాళ్ళ ఫ్రెండ్స్కి తే మీ అన్నకి తెలువదా ఉమ్
అట్లా చెప్ప చెప్ప చెప్పగాని ఇలా అంటే ఇగా చదివి వెళ్ళి చెప్పా అన్నది ఒడిగా
ఉహు ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ ఇంకొకటి ఉన్నాదా
ఇంకొకరు కెమిస్ట్రీ ఉన్న నాతోపాటు అవి రాసాక ఈ ఇంటికి తర్వాత
ఉహు
పోయినాక మల్ల దోస్తులతోని ఆ తిరుపతికి పోతాడు అటా ఇంకొక మన్త్ నుంచి తిరుగుతాను నేను అనుకుంటే చెప్పింటే నాక నాతోని
అబ్బా కుల్కువలని తన్నూటన్నా
రావచ్చు మీరు మీరు ఈవినింగ్ కూడా రావచ్చు తీసుకపోతనడు అమ్మో మంచి అంటే అంత దగ్గరికి ఎవరున్న వస్తారా ఇంకా దూరం పెట్టుకోవాలి గాని నీ అన్నీ నేను అన్న అయి ఇంకా దూరమా ఆ ఆ పోను రానని చేప్పిన
పండు ఇయ్యాలా వాళ్ళ కాలేజ్ ల పార్టీ ఉన్నదటా
హమ్
గా అది పొవచ్చు మ్
ఎవరన్నా నెల ముందే పెట్టుకుంటార్ గా
యమ్ మో ఇయాల వేట్టుకునరు వాళ్ళు మధ్యానం మంధ్యానం నుంచి సాన్ నైట్ వరకట
ఉహు
పించను ఉంటారు హెల్త్ బాయ్
కోయీడా
ఆ టామి ఇట్ గర్ల్స్ లేరు ఓన్లీ బాయ్స్ కెనట బాయ్స్ బాయ్స్ చీ అని నే అన్నా
ఉహు
అంటే ఏం గాదు బాయ్స్ బాయ్స్ మంచిగా ఎంజాయ్ చేస్తా ఈ గల్ ఫ్రెండ్ ఎందుకు అంతా అన్కుంటా అన్నాడు అబ్బా మంచి బిస్కెట్ మస్త్ బిస్కెట్ ఇస్తునవ్ తీ
ఉమ్ అటనే స్టల్ చేస్తారు
అర్ స్ స్టై ల్ ఇన్ దకైతే గోరం గద రా చిన్
చి న్ నీ
ఇగ ఆ ఎగ్ జామ్ హల్ ల ఇటివ్ లేఫ్ట్ సైడ్ ఓకామె బడ్డది అట కొంచమ్ రాశిందట అయ్యో కొంచమ్ అసలే గుర్ త్తలే అట లాస్టుక ఆ పోరి బుత్తంతా చూపెట్టిందట ఏ రాస్ కుంనద తమన్ చూపెట్టింది కొంచమ్ అనుకుంటి ప్పిండు
అట్ నే తిరుతాండు గల్ ల్స్
ఆ గల్ స్ ఆ గట్ నే జెతుంన్ పాప్ ఎమ్ లే పాపమ్ లే లేతి చూస్ కుంట్ రాశ్ నవ్ గట్ లెన్ తన్ కలవన్ నేన్ నమ్మ ఇరువ్ నిజన్ ట్యా రైమెంది ఎవలెవల్ బడ్డర్ అన్ నేన్ అడిగిన అడుగుతే ఫుల్ మంద్ బడ్డఅన్ అందరికి గోరంగ దెబ్బల్ దాకినయ్ నా ఏనకనే ఉర్ కతాల్ అందరు అన్ కుంటా అనడు హ్ హ్ హి హి అ అయ్యో ఉర్ కే ఎందుకుర్ కొతనవ్ ఫోన్ జెతే నేన్ ఏమనా వాంపితునే గద అల్ ఎతత్ తుర్ అందరు నీ కాడిగె అన్ నేనన్న
హుమ్ అంతందంగా ఎందుక్ పుట్టినట
ముల్లో
అంతందంగ ఎందుక్ పుటింనట
యమ్ మో ఎందుక్ పుటిండో కొంచమ్ ఏమన్ ఏయాల ఫేస్ కి అందంగ లేకుంట
హుమ్ మరి అట్ల అయితే ఎక్కడ్ బోయిన యమ్ మట పడతరు
అయ్యో మల్ల ఆ మస్ పనై బీటెక్ జేతే ఇంక్ ఎంత మంది బడ్ తారో ఏం కత్ తున్నదో అన్న
ఏమో మరియా
ఇంగె లైన్ గడతర్ ఓచ్చి నీకొసమ్ నిన్ను జూడనికి
హ్మ్ ఏవంటండ్ అస్ లంట
కర్ తర్ కర్ తర్ గా ఒకటే తక్కుకునది నా కిగ అంటండ్
హ హ్మ్
ఇకరు జాతర జర్ గిందనే బోరు గోరంగ్ స్టై ల్ జేతడే
ఉమ్ అందర్ తోన్ మాట్లాడతాడు ఓచ్చి అందరమ్మాయిల్ తో
ఏ ఎవర్ తోన్ మాట్లాడ్ తు మనమ్ ఎవర్ నన్ జుతానమ అజీవ్ పోయి ఎవల్ తోన్ మాట్లాడేది ఏ కొంచమ్ అమ్మాయిలంటే సిగ్గు బడతడ్ గానీ ఏమ్మో మాట్లాతాడో మాట్లాడడో మర్ ఇవాళ్ళ
ఇగ వళ్ళ ఫ్రెండ్స్ అందన్ మా ట్ల టాయి నై జెతాడో ఆయిన గుడా మాట్లాత్ ఎవరోన్నా ఒక అమ్మాయి వచ్చి ఎమట్ పడ్ తే ఇగ మాట్లాడ్ రా
హవ్ నే మాట్లాడ్ తున్
హ్మ్ ఇగ కామనంటార్ బిగబ్ బీటెకె లా అట్లా
గల్ ల్స్ తో మాట్లాడ్ కుంట వాళ్ళత్ మాట్లాడ్ నంక మేమేం జెయాలి మా మాట్లాడ్ కుంట సప్ రేట్ కుంట మా ఇజత్ పోతది అన్ అంటారు
అవును ఫ్రెండ్ అనే చెప్ తరు ఇగ మనం అడిగిన కూడా
పాపమ్ మాట్లాడింది ఇది అన్ చేశ్ నా అడుగుతే అనుకుంటి సొల్లు జెప్ తరు
హ్మ్ ఇ
మీ దోస్త్ ఏం చేత్తంది
ఫోన్ చెత్తనవా మి మమ్మీ వాళ్ళకి
చేత్తాన మాట్లాడిన నిన్న
ఉమ్ చెప్పినావా జ్వరం వచ్చిందని
ఆ చెప్తే మా డాడి ఇంటికి రా ఇగ రేపు అని అంటండు
హ్మ్ మీ డాడీ వద్దంటంటే వచ్చినవేమో
మా డాడీ వద్దంటటే వచ్చిన ఎందుకుపోనా నేను వద్ద అని చెప్పిన కదా ఆ ఇగ ది పండుగ అయిపోయినంక పోతువు కదా హాస్టల్ కి ఇప్పుడే ఎందుకు పోయినవ్ అనన్నాడు
ఉమ్ మ్ ఎందుకు వచ్చినవ్ మరి
ఉమ్ కాలేజీ పోయ్యి కూడా వెస్ట్
ఆ ఎవ్వళ్లత్తలేదు కాలేజీకి ఏం చెప్తాలే ఆ సార్ గాళ్ళు ఏం చెప్తలేడు
ఉమ్ వేస్ట్ ప
వేస్ట్ కాలేజ్ అంత ఛీ
సరే తీయిగ మరి తర్వాత చేత్తా రేపి గా
ఉమ్ సరేలేే
ఉమ్ బాయ్